కాలనా హలో
హలో నమస్కారమండి
నమస్కారమండి చెప్పండి
ఆ వినిపిస్త ఉంది ఇంతకు ముందు కొంచెం ఏదో బ్యాక్గ్రౌండ్ నైస్ వచ్చినట్లుంది
ప్పుడు
ఆ ఇప్పుడు ఓకే అండి వినిపిస్తా ఉంది
చెప్పండి ఎలా ఉన్నారు
పన్నెండు మ్మ్ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
సరే అండి నేన అండి ఖాళీగానే ఉన్నా అండి ఈ రోజు సండే కదా ఏం పనిలేదు
మాది పోసిన ఇప్పుడే తిన్నాం
కే అండి మీ వాయిసు నా వయిసు బ్రేక్ అవుతు తాంది లిటిల్ బిట్
ఇప్పుడండి ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తా ఉందండి
ఒకే ఏం స్పెషల్ తిన్నారండి ఈరోజు
ఈ రోజు మార్నింగ్ వచ్చి దోసి మా అక్క చెప్పిన టమోటా చట్నీ చేసా
హుమ్ హు
బాగొచ్చింది అందరు బాగా తిన్నారు ఇంట్లో
ఒకే ఈ టొమాట చట్నీ అంటే ఎలా చేసారండి
ఎలాగ అంటే మా అక్క ఎలా చెప్పిందో అలాగే చేసానండి
అంటే మేము తెలుసుకోవచ్చా అది ఎలాగని
ఎలాగ అంటే టమోటా ఆనియన్ మరి నెక్స్ట్ రెడ్ చిల్లీ ఎండుమిర్చీ పచ్చివి అన్ని చేస్తే అయిపోతదండి అయిపోతది ఐపయ్ టమాట చట్నీ
ఒకే
అది చేశానండి మేము
ది
నాకీ మ అక్క చెప్పినట్టు గాదు గాని గుర్తుకుంది నాకు అందుకె ఇట్లే చేశానండి నేను నేను ఇంకొంచెం దాంట్లకి జీలకర్ర కూడా కొంచెం వేసు తనండి జీలకర్ర కూడా బాగు వేసాను బాగుంది
అవునండి యాక్చువల్లీ నేను గూడా చేస్తాం అది మేము గూడా జీలకర్ర యాడ్ చేస్తాం కొంచెం చింతపండు గూడా యాడ్ చేస్తాం లిటిల్ బిట్
ఒకే పులుపుదనం కోసమా
అవునండి చింతపండు కొంచెం ఉప్పు జీలకర్ర ఖచ్చితంగా యాడ్ చేస్తాను
ఒకే అండి నాగు -
అన్ని బ్లెండ్ చేసి పోప్ పెట్టేస్తాం
మా అక్క గూడా అలాగే చెప్పిడదేమో నాక్ గుర్తుకు లేదు చేసం కానీ మా తమ్ముడు అదే బా తిన్నాడండి బాగుందని
అవునా ఒకే అవునులేండి దోశలోకి చాలా మంచి కాంబినేషన్
అవునండి కానీ కొంచెం స్పైసీగా ఉండుంటే బాగుండు ఇంగ రెండు ఎండుమిర్చి వేసింటే బాగుండు కానీ తక్కువ జనాలు ఉన్నారని తక్కు వేసా లేకపోయుంటే ఇంగా బాగుండు
ఎర్లీ మార్నింగ్
అండి నాయిస్ నాయిసీ నాయిసి వస్తాందండి కొంచెం బ్లర్ ఐతంది వాయిస్
హలో
ఆ ఇప్పుడు క్లారిటీగా ఉందండి చెప్పండి
ఇందాక బ్లూటూత్ పెట్టుకున్నాను అందుకని వాయిస్ కట్ అయింది
ఒకే అండి
ఇప్పుడు బ్లూటూత్ తీసేసి మాట్లాడుతున్నా అందుకు వాయిస్ క్లారిటీ ఉంది
ఒకే ఒకే
మేము ఈ రోజు వర్షం పడుతూనే ఉందండి మా సైడు అందుకని ఈ రోజు అయింది చా పేరు గుర్తురావట్లే బొరుగులతో చేస్తాం గదా ఉగ్గాని ఉగ్గాని బజ్జి గానీ బచ్చి
ఓకే అండి ఉగ్గాని బజ్జి, స్ప్రింగ్ బిర్యానీ ఓకే అండి.
ఉగ్గాని నల్లానే కదా పిలుస్తావు
ఆ అవునండి అలాగే పిలుస్తాం
అ
స్ప్రింగ్ బిర్యానీ కాదండి తెలుగులో తెలుగులో ఏమంటారు దాన్ని రింగులు తిరిగిన ఉగ్గాని
రింగులు తిరిగిన ఉగ్గాని ఏం కాదు గానీ నానబెట్టిన బరుగులు ఉగ్గాని అండరు హ్
ఓకే అండి
నానబెట్టిన బరుగులు తి అన్ అదిఏంది పో పెడతాం కదా దాన్ని ఏమంటే తిరుగుమాత
తిరుగుమాత కాదండి తిరువాత
తిరువాతనా వాతనా, మాతనా?
తిరుగుమ అహ్హ్హ్ మాత కాదండి వాత
తిరుగు వాతన ఎక్కడ ఏం తిరుగుతాది.
అత కాదండి తిరువాత తిరుగు కాదు తిరు తిరువాత
తిరువాత
ఆ తిరువాత తిరుగు మాత ఆ మాత, ఈ మాత కాదండి. మీతో మాకు వచ్చే తెలుగు కూడా వెళ్ళిపోతదండి.
నేనైతే ఇన్ని రోజులు తిరుగు మాతనే పిలుస్తాంటే తిరుగు మాత
అయ్యో ఒక్కరు కూడా కరెక్ట్ చేయలేకపోయినారా అండి నా దగ్గరకి వచ్చి చెప్పిండ నేను నీకు చెప్తాంటే కదా
నాకు తెలియదు కదండి అంటే మీరు కరెక్ట్ చేస్తారని నాకు తెలిసిన భాషలో నేను ఇన్ని రోజులు అలానే పిలిచాను.
అయ్యో మీరు ఇలా మాట్లాడతారని తెలిసింటే నేనే వస్తా అంట అండి మీ దగ్గరికి.
అయ్యో అవునండి అంటే మాకు తెలుగు అంత క్లారిటీ లేదనమాట.
ఓకే అండి మీరు ఒక ఓకేమి వదులేండి ఏం లేదులే ఇంకా అండి ఆఫ్టర్ అంతేనా అండి స్ప్రింగ్ బిర్యానీ ఒకటే తిన్నారా? స్ప్రింగ్ బిర్యానీ బజ్జీ
బజ్జి వేడి వేడి మిరపకాయ బజ్జి
అంటే బజ్జీలు ఎలా ప్రిపేర్ చేశారండి మీరు?
బజ్జీలు ఏం లేదండి అట్లా కాదండి నుూండో తేవేలేదు మేము ఒకసటేపు చెప్పేది వినండి పూర్తిగా ఫస్ట్ మిరపకాయలు మధ్యలో స్లిచ్చయారు అంటే నేను చెప్పేది మీరు వినాలి కదా అందుకని చెప్తున్నా ఫస్ట్ స్లిట్ చేసి మీరపకాయని
స్ప్లిట్ కాదండి మిరపకాయ తీసుకొని దాన్ని రెండు మధ్యలోకి ఇట్లా కొయ్యాల కోసి దాంట్లో ఉప్పు, కారం, జీలకర్ర అవన్నీ పెట్టి అట్లా కదండి
జీలకరను పోటే పెట్టిండే కారం పెట్లేదు
ఓకే ఓకే అండి అవును కదా మిరపకాయ ఉంది కదా మరి యె మొదులేండి ఆ
అంటే మీరు ప్రారంభి
ఓకే అంటే కాదండి అంటారు కదా పెదొళ్లు మిరపకాయ లాగా తిన్ని కూడా మధ్యలక్ కోసి ఉప్పు కారం పెట్టి దాంట్లోకి శనగపిండి వేస్ దే ఇట్లా నీట్గా అంటే శెనగపిండి గిన్నెలేకి వేసి శనగపిండి గిన్నెలేకి వేసి దాన్ని ఇలాగ పెట్టి ఇలా పైక్ అని దాంట్లోకి నూన్లోకి వెయేస్తే బౌవ్ అంటదండి అట్లే
ఆ శనగపిండి గిన్నెలేకి తీసుకుని దాంట్లక్ కొంచెం ఉప్పు కొంచెం బియ్యప్ పిండి కొంచెం అదేంటి సోడా పొడి ఉప్పు అన్ని వేసి
అంటే కాదండి కాదే నాకు చిన్న డౌట్ అండి చిన్న చిన్న డౌట్ అంటే నాకు చిన్న డౌట్ ఇప్పుడు మీరు సెనగ శనగపిండి అంటే ఇప్పుడు రాండంగా ఒకె టెన్ మెంబెర్స్ ఉన్నారు టెన్ మెంబెర్స్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు
ఏం లే చేత్తో ఎత్తి యెయ్యడమే మిగులుతే మిగులుతాది
ఓకే అండి ఓకే ఓకే అండ్
మిగిలితే మిగులుతాది లేదంటే అయిపోద్ది తక్కువ వస్తే మళ్ళీ వేరే మాకు బరెలు ఉన్నాయి కదా ఒక్ వేన్నిన్కి ఎక్కువై మిగిలిపోతే ఇంకా పిండి కొంచెం మిగిలిందిందనుకో బర్రే కెసేస్తాం కొంచెం ఎక్కువ మిగిలిందనుకో వేసేసి మళ్లీ జనన్
ఓకే ఒక అండి కాదండి నీ నాకు నేను కూడా ఒక రోజు ట్రై చేశానండి ట్రై చేస్తే నాకు చెప్పండి మీరు చెప్పేసేయండి నేను మరీ చెప్తా
ఓకే
నేను ఒక రోజు ట్రై చేశానండి చేసింటే నాకు మా వాళ్ళు చేసిన విధానంగా రాలేదు మా సిస్టర్సు కింద ఓనర్ ఆంటీ బాగా వాళ్ళు క్రిస్పీ క్రిస్పీగా చేస్తారు నాది యాడో తేడా కొట్టి పోయిందండి ఆ వంటకము అందుకని అడుగుతా ఉన్నానండి ఎలా చే
మెత్త మెత్తగా వచ్చేసాయా
అది క్రిస్పీ లేదు ఏమి లేదు మెత్త మెత్తగా వచ్చినాయాండి
అంటే మీరు ఆయిల్ కాగక్నే ఎసింటారండీ
ఆన్ సురసుర సురసుర మండుతాందండి ఆయిల్ కింద
ఆ ఆ అయినా అలాగె వచ్చాయా
అన్ని ఆల్అ అర్థం కాలే అన్ని
ఏమో అలాగె వచ్చాయ్
ఉనండి అంటే మనం అ అంటారు కదా పెద్దవాళ్ళు మనం చేసే విధానంలో తప్పుండింటది అందుకని అలా వచ్చింటాయి అని అన్నారు
కా న
హలో
హలో
చెప్పండి
ట్యాంకర్ నీళ్లు పట్టుకోవడానికి వచ్చ వర్షం పడి బురద ఉంది బురదలో అక్కడి నుంచి ఇక్కడ దాకా జారుకుంటొచ్చా ఆ
ఎక్కడ యాడండి రోడ్డు మీద పడితే ట్యాంక్ వరకు వెళ్ళిపోయినారా జారుకుంటా
ఉహు కొంచెం ముందుకి పె స
ఓకే ఓకే అండి అందుకే అండి కొంచెం నాయిసీ నాయిసీ డిస్టర్బెన్సెస్ వస్తా ఉన్నాయి మీ చుట్టుపక్కల నుంచి ఓకే అండి నాకు చెప్పండి మీరు అవి బజ్జీలు ఎలా చేశారో నాకి నాకు తెలియాలి ఇప్పుడు అది
చిక్కగా నడిచి నాకు బడ్డే బయట
ఎందుకండి
జారానని
నిజంగా స్లిప్ అయి కింద పడిపోయారా
కింద పడిపోలేదు గాని కింద పడబోయనన్న మాట ఫోన్ పట్ పట్టుకుని నీళ్లు ఎత్తుకురావడానికి రావడం అవసరమా అని మా పిన్ని బయట అర్చింది
పిన్ని పిన్ని గారు కూడా వచ్చారా అండి
అవునండి అందుకే తిట్లు పడ్డాయి రెండు ఫోన్ పక్కన వేస్తావా రెండు పడాలా అని
ఓకే అండి ఓకే అండి పక్కన వేసేసేయండి అలాగైతే ను
ఓకే అండి ఒకే అండి
ఒకే అండి
ధన్యవాదాలండి
ధన్యవాదములు నమస్కారం బజ్జీలు గురించి చానా వివరి చారండి నాకు మీరు మాత్రం ఆ స్ప్రింగ్ బిరియానీలు ఆ బిర్యానీలు ఈ బిర్యానీలు ఓకే అండి బాయ్ అండి ఆ భారీగా చెప్పారు నేను భారీగా నేర్చుకున్నానండి చెప్పండి అంటే చెప్పలే మీరు
ఓకే అండి థ్యాంక్స్ అండి మరి చెప్తాను
ఆ ఓకే అండి బాయ్
బాయ్